హలో
తిన్నావా
హలో
అదే వినిపిస్తంది వినిపిస్తందా నీకు
ఆ వినిపిస్తంది
తిన్నావా
లేదు
ఇంకా తినలే ఇంకా తినలేదా ఏం క్లాస్ జరిగింది ఈ రోజు తిన్న
ఏం తిన్నావ
అన్నం ఉరుల్లకట్ట చారు
ఆవును
కాదు ఇరోజు ఈరోజు చేస్
ఆ
ఈ రోజు ఏం క్లాస్ జరిగింది నకి
హ కంట్రోల్ ఆ కంట్రోల్ ఆపరేటర్స్ కంట్రోల్ ఆపరేటర్స్
అంతే
డిస్కన్డిషన్ రలీఫ కండీషను రలీ కషన్ దకాంత ఆ
అదొ ఒక క్లాసస్ జరుగుందా మీక
అవు ఐతే
ఓ తర్వాత బస్రాలుిగా ఇంకా బస్త్రాలుిగా ఇంకా ఏంతసయిస్తు
ఎంత బస్స్తుందత
వాణికి ఎగ్జామ్ పతు వళ్న్న కడిందేనే
ఆ
షిఫ్ట్ వన్ పడింది మండే మాకు షిఫ్ట్ టూ పడింది
ఆ
ఆ పత్తం కాాల వానికి వల్ల పెళ్ళికి షిఫ్ట్ వన్ షిఫ్ట్ వన్ పాడింది అదా అడి
ఆ
అ ఓ
ఆ
హ ఇంకా ఎట్లా పోవల్ల వద్దా అని ఆ పోదామా
పో మ ఉలాం
పోదామా అంటున్న
లేలే వాళ్ళతో పాటికి
నేను వాళ్ళతో ఉన్నట్లును నేను వాళ్ళతో ఎసుపోతాను
నేనే చెప్తానా పో అని వర
నేను ఎక్జామికే పోనాడా
ఎందుకు
ఏమి చదవలేదు ప్రిపేర్ అన్నా అయిందంటే పోగడా
వాళ్ళు ప్రిపేర్ వాళ్ళు పోతున్నారడి ఆ
ఏమో తెలిద ఏమో ఆలోచిస్తున ఇన్న పాప అంటే ఇప్ పొయ్యే ప్రాబ్లం కాదు పొయ్యి అక్కడ ఎక్కడ ఉండలా రూమ్స్ ఉంటా ఎక్కడ చేయాల ఏమి అని తెలియాలి కద మడి
ఉహం
హ్మ్
హ్మ్
హ్మ్ తాగు నీకు తెల్సినోళ్లు ఎవరూలేరా కడ విజయ వాడ
ఎవరు లేరు
అయ్ అయినా ఫోన్ చేసింటివా
యన్నకి
నాదా కు
లెద్చేయలేదు
దాంట్లో మాట్లా అ మాట్లాడలే ఫోన్ చేసి
చల్లేద పర్తను
ఏమీ
వాళ్ళకి రాలేదంట వాట్సాప్ లో మెసేజ్
ఆ వాళ్ళు ఫామ్ ఫిల్ చేసినారా
చేసినారంటా
రాలేదంటా అక్కడ రీసెచ్ చేసినారంటనా
ఉమ్
రీసెర్చ్ చేసిండడు ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయ్ మంచ్ చెప్పు రిఫ్రెష్ అంటే రిఫ్రెష్ ఆయనకనే చేసి అన్ని టాస్కులు రీఫ్రెష్ అనీ ఉంటది అక్కడ చేస్తే వస్తాయి
వాళ్ళ వాట్సాప్ లో మెసేజ్ రాలేదంట అంటా న్డేది
తంది వాళ్ళు అది రిఫ్రెష్ చేస్తే వస్తుంది అంటన్నా
సరే సరే
ఆ అప్పుడప్పుడు చేస్తా ఉన్నా అ
ఇంకో ఫ్రెండ్ కీ ఇంకో ఫ్రెండ్ కడగూడ వింటాడు
ఇంగో ఫ్రెండ్ కొరికి
ఏ ఫ్రెండ్ కు
నాకు అశ్వినీ క
ఆ
అశ్వినీ కూడ అదే విజయవాడ
ఏమనింది
మేమేం ఈరోజు ఏం మాట్లాడలేదు దాని గురించి
ఏమి
ఏమో అంటే మాకీ వర్క్ షాప్ కదా ఈడ
వాట్సప్ అంటే మీరేం చెయ్యరు కదా
ఎందుకు చెయ్యము మాతోనే చేయిస్తున్నారు వాళ్ళు ల్యాప్టాప్ లో ప్ర ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ నుంచి చేయించను హలో హలో
అక్క
సా
అ
హలో
ఆ బస్ తిన్నావా
ఇ
మాదెందుకు ఉండాల్నా
ఆ
ఎంటి మళ్ళీ మరి ఎందుకు ఉందన్నవు
ఆ
మళ్ళీ ఎందుకు కుందమన్నా అంటే
ఎక్స్ప్రెస్ వచ్చి లేదు ఉన్నాడు గా
హ్మ్ ఇంకా పండక్కి ఎన్ని జతలు తెచ్చుకున్నావు బట్టలు
అన్న చెప్పే
ఏం మట్లా
ఏం బేబీ
లోయర్ సినిమా చూస్తున్నావా
ఆ
లోలయర్డ్స్ ఆర్డర్ ఇచ్చి వచ్చిన తెచ్చుకోవాలి
లోయర్స్
ఎన్ని తెచ్చుకున్నావ్ అన్నా
మూడు
మూడ
హు
ఈ రోజు ఈ రోజు కాదు నిన్ను ఏమో వేస్తున్నాం కదా నువ్వని
నా
పచ్చ
ఆ
చూసినాను అంటి ఏం వినిపిచట్లేదా నా వాయిస్
అ
తర్వాత మీ తమ్ముడు ఎన్ని తెచ్చుకుంటుడు
ఏంది
మీ తమ్ముడు ఎన్ని జతలు తెచ్చుకున్నాడు
రెండు
ఏం అట్లా నవ్వు ఎం మల్ల ఒక్కటే
తెచ్చుకోవాలడి
ఆ
రేపు తెచ్చుకోవాలి ఇంకోటి
ఓకే అప్పుడే ఏందుకు తెచ్చుకోలేదు హు హలో
ఆ
అప్పుడే ఎందుకు తెచుకోలేదు అన్నా
ఏం లేదు నచ్చలేదు అందుకే తెచ్చుకోలేదు బట్టలావి
అవునా
ఆ
హ్మ్ చెప్పు నాకు ఏం లేదా చెప్తే అట్లా నేనే చెప్తా ఉన్న అప్పటినుండి
చెప్ప ఏం లేదు నాకే చెప్పడానికి
ఏం ఆన్లైన్లకే రాలే నువ్వు మార్నింగ్ టూనే లాస్ట్ సీను
ఎందుకు రా బుద్ధి కాల
ఏం లేదు నార్మల్ గానే రాలేదు
ఓకే ఎందుకు
చెప్తాన్న కదా నార్మల్ గానే రాలేదు
రీజన్ ఉంటుంది కదా
ఏం దానికి కూడా ఏం రీసన్ లేదు
సరే తర్వాత
నైట్ ఏం పనుకోలేదు ఫోన్ కట్ చేసి ఏమో మనస్సు ఏం బాలేకపోతే ఊరికే కూర్చొని ఉంటీ ఊరికే కూర్చొని అవర్ అయింది టైం అయింది కడుక్కుని తినేసోచ్చి నమాజ్ చదువుకోని నైన్ థర్టీ ను టెన్ పండుకుని టెన్ కి లేసి వళ్ళండి మా అమ్మ బట్టలు ఉతికియేస్తంటై నీళ్ళు ఎత్తుకొని వచ్చి నీళ్లు పోసి
కో
అంటే అది చేసి ఊకే ఉంటేది
ఓ ఎందుకు పండుకొలేదు నైట్
నిద్దర్రాలే పండుకోలే నిద్దరాలేదు
సరే ఏమైనా ప్రాక్టీస్ చేయమని ఇచ్చినరా మీకు ఈరోజు
అదే ఉంటా ప్రాక్టీస్ చేసుకోవాల అనుకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు
అయితే ఈ రోజు ఎర్లీ గా తొరగా పడుకో ఇంటికి వచ్చేసి లెవెన్ అంత పడుకొని పొద్దున్నే టెన్ కి లేచి లో నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఏందది
ఎందు
అవున
ఆ ఎయిట్ థర్టీ టూ టెన్ నైట్ లేదు
మాకు ఎయిట్ థర్టీ కీ టెల్ నా ఏంన మండే ఎందుకు లేదు
మండే లేదు కాబట్టె రేపు పెట్టుకుంటున్నమ్
హా మండే ఎందుకులేదు ఉంటన
నేనే హాల్ డే కావాలా సార్ అని అడిగిన
ఓ ఎందుకు వండే హల్ డే అడిగినవ్
సధాల పన్నకా
ఓకే మీకోసం అంచెప్పు తెలిసి ఆయన హాల్ డే ఇచ్చారా అ అంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఇంతకు బయలుదేరతావ్ సెవెన్కి
సిక్స్ కే సిక్స్ కి నాకు నిద్దర రాదు నాకు రాదు నువ్వు ఎంతన్నా చప్పు పూ నువ్వు ఏమన్నా సేయ్, ఏమన్నా అనుకో, ఏమన్నా తిట్టుకో నాకు నిద్రా. నైటూ నిద్దర్ లేకపోతే మనిషీ చప్ చప్పగూడదు అది.
చాలా ప్చ్ ప్రాబ్లమ్స్ వస్తాయి తెల్సా నైట్
ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్ ఫ్యూచర్ లో అయినా, ఫ్యూచర్ లయినా వస్తద్. ప్రాబ్లమ్స్ ఆ నిద్దర రావడానికీ రావాలంటే రావదులేవు చ్చేవరకే
పడుకొని నింటే వస్తది. ఒక్క ఒక్క టూ డేసు టూ డేస్ అట్ల అలవాట్ చేసుకుంటే థర్డ్ డే నుంచీ అదే అలవాట్ అయితాది. యూ హావ్ టు అడాప్ట్. హలో